హలో గంగోత్రి ఆ వినిపిస్తుంది ఆ
క్షమించాలి నన్ను నేను మీరు మీరు ఉమ్ కాల్ చేసినప్పుడు నేను పడుకొని ఉన్నాను క్షమించాలి
ఉమ్ పర్లేదండి ఏం చేస్తున్నారు మీరు ఈ రోజంతా మీ సమయాన్ని దేనిపై గడిపారు ఈ రోజంతా మీ సమయాన్ని దేనిపై గడిపారు
ఈరోజు కాసేపు నిద్రపోయాను కాసేపు ఫోన్ ఫోన్ చూశాను ఇంకాసేపు ఉమ్ చిత్రాన్ని చూశాను అలా సమయాన్ని గడిపేశానండి
ఏ చిత్రాన్ని చూసారంండి అ
ఆ హిందీ మీడియం అని ఒక చిత్రాన్ని చూశాను మీరు ఈరోజు మీ రోజున ఎలా గడిపారు
పొద్దున్నే లేసాను మా ఒక స్నేహితురాలని బస్టాండ్ దగ్గర ఉండే వచ్చిది తిన్నానండి దాని తర్వాత మా మా అక్క స్నేహితురాల్ని మా బిజీలో
అ ఓహా
తనని బస్ ఎక్కించి వచ్చాము దాని తర్వాత తిన్నాము దాని తర్వాత ఇంటికి రమ్మని మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చానండి దాని తర్వాత మధ్యాహ్నం మళ్ళా తిన్నాను ఉ అలా గడిచిపోయిందండి ఆ
రేపు ఎలాంటి రేపు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి చేయడానికి
ఇంకా పెద్దగా ఏమి లేదండి వండిన చికెనీ తినడం
వండిన చికెన్ చికెన్ వండుతారు అని అనుకుంటున్నారా మీరు
మేం నేను వండాలని అనుకోవట్లేదండి వండిన ఎక్కని తిన్నానని అనుకుంటున్నాను మా అమ్మ వడినది
హో అవునా అంటే మీరు ఇంటికి వెళ్తున్నారా
నేను ఇంట్లోనే ఉన్నానండి ప్రస్తుతం
ఇంట్లోనే ఉన్నారా మీరు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు వెళ్ళమని అనుకుంటున్న అనుకున్నాను
వెళ్ళాలని నేను కూడా అనుకోలేదండి అది
అలా జరిగిపోయింది అంతేలేండి మీకు అంటే ఇప్పుడు ఇలా గ్యాస్ సిలిండర్ల యొక్క కొరత వస్తుంది కదా
మా పీజీలో ఎక్కువ కొరత వచ్చిందండి మా ఇంట్లో కంటే
మా ఇంట్లో కంటే మా పీజీలో కూడా ఎక్కువ కొరతుందండి పీజీ వెనకాల ఉన్న కట్ల పొయ్యిలో ఆ వంట చేస్తున్నారు ఎప్పుడు చేయలేనిది ఇప్పుడు చేస్తున్నారు అలా చాలా కొరతగా ఉంది
మీకు కట్టెలు ఎక్కడ దొరికాయి
ఏమో తెలీదు నాకు అ
మధ్యాహ్నం మీ పీజీలో ఏం వండారు
మధ్యాహ్నం చాలా చాలా అంటే చాలా బోరింగా ఉంది నాకు అన్నం పప్పు రసం ఇవి చేసి పెట్టారండి
మీకు నచ్చిందా
నచ్చలేదండి కానీ తినాల్సిందే కదా కాబట్టి తిన్నాను అంతే అవును ఆ పర్లేదు అడగండి అడగండి నాది చిన్న ప్రశ్న
ఉ పర్లేద అడుగండి నాది కూడా కూడా చిన్న ప్రశ్న్
అంటే ఇప్పుడు ఈ వార్ వల్లన ఇ ఆ ఎల్పిజి సిలిండర్ల మీద ప్రభావం పడింది కదా అలాగా మన రవాణా సంస్థ అంటే ఏపీఎస్ఆర్టీసీ మీద కూడా పడుతుందా అంటే బస్సులో ఆ చెస్తారని మీరు అనుకుంటున్నారా
నాకు పెద్దగా అవగాహన లేదండి
అవగాహన అంటే ఒకసారి ఊహించి చూడండి ఆపేస్తారని నాకు అనిపిస్తోంది
దానికి గల కారణాలుఎ ఏంటో నేను తెలుసుకోవచ్చ మీకు అలా అనిపించడానికి అలా కారణాలు
ఇంకా కొరతైపోతుంది పైగా ఒకవేళ రష్యా మనకు సప్లై చేయకపోతే ఇంకా కొరత అయిపోతుంది అలా మనకు కూడా బస్సులకు కూడా హలవ ఆ దొరకవేమో అని నా ప్రెడిక్షన్ అంతే అండి ఆహ అభిప్రాయం కాదు ప్రడిక్షన్ అంతే అండి
మీకు ఈ యుద్ధం ఇస్ ఊ మొదలవ్వడానికి
దే చాలా చాలా చాలా డిఫరెంట్ రీజన్లు ఉన్నాయండి ఇజ్రాయిల్ య యుఎస్ ఒక అంటే ఆ రెండు కలిసి పనిచేస్తాయన్నమాట
యూఎస్ క ముందే ఇజ్రాయిల్
ఇజ్రాయిల్ యూఎస్ రెండూ కలిసి ఉంటాయి కనుక ముందు నుంచి ముందు నుంచి యుఎస్ ఆ ఇరాన్ను అటాక్ చేయాలనుకుండేది ఎందుకంటే దాని దగ్గర ఆ మసైల్స్ లేదా క్షిపణులు అనుభా అనుక్షిపణులు ఉన్నాయని ఆ ఇరాన్ పై అటాక్ చేయాలని అనుకునేది అలా అలా వచ్చినదే ఈ అటాక్ కూడా హచ్డడి ఇప్పుడు ఇజ్రాయల్ చేస్తోంది ఇరాన్ మీద ఎందుకంటే ఇజ్రాయిల్ కి యుఎ యుఎస్ సపోర్టు ఉంది కనుక అలా
ఇంకా ఇంకా ఏమైనా తెలుసా అండి మీకు రీజన్స్
ఇంకా ల్యాండ్ గురించి కానీ లేదా వనరులు ఇలా అవే ఆయిల్ వనరుల గురించి కానీ ఇలాంటి వనరుల గురించి వాటిపై ఆ అది పతి అన్న గురించి ంచి పోరాడుతున్న అది గొడవ పడుతున్నారని విన్నాను అర్థమైంది
ఇ ఈ మూడు దేశాల మ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎందుకు ప్రపంచ యుద్ధం ఆ జరుగుతుంది
వాళ్ళు అటాకులు ఇరాన్ పై కాకుండా అక్కడున్న మిడిల్ ఈస్ట్ కంట్రీలు అంటే యూఏఈ ఇలాంటి కంట్రీల మీద కూడా ప్రే ఆ దాడులు జరుపుతున్నారు కనుక అక్కడ అన్ని అన్ని దేశాల మీద ప్రభా భావం కాబట్టి ఇది వరల్డ్ వార్ అయ్యే ప్రభావం ఉంది చా అయ్యే ఆ
అవకాశం
అవకాశాలు ఉన్నాయి
మన దేశం పైన ఎలాంటి ప్రభావాలు పడతాయని మీరనుకుంటున్నారు
ఇలాంటివే అండి వనరుల గురించి
ఏ వనరులు దగ్గర మనం జాగ్రత్త పడాల్సి ఉంటంది
ఇప్పుడు మనం మన కృత జరుగుతూంది కదండి
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అవి ఎక్కడ నుండి ఏ దేశం నుండి తీసుకుంటానండి ముందు నుండి
చాలా దేశాల నుంచి అంటే అవి చాలా దేశాల నుంచి ఆ ఆ ఆ ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూసన్ భూమిలోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని డిఫైన్ రిఫైన్ చేసి అ ఆ సాగిస్తారు మనం అలా ఇరాన్ నుంచి తీసుకుంటాము కొన్ని రష్యా నుంచి తీసుకుంటాము. ఇంకొన్ని వివిధ రకాల. వివిధ దేశాల నుంచి తీసుకుంటాము కానీ ఎక్కువ తీసుకున్నది మనం ఇరాన్ నుంచి ఇప్పుడు ఇరాన్ మరియు అరబ్ కంట్రీల నుంచి. ఇప్పుడు ఆ కంట్రీలు దెబ్బతింటు యుద్ధంలో ఉన్నాయి కాబట్టి మనకు కొరత ఉండే అవకాశం ఉంది
మన దేశం ఏ పక్క ఉందండి అంటే. ఇజ్రాయిల్ కి సపోర్ట్ చేస్తుందా. లేదంటే ఇరాన్ కి సపోర్ట్ చేస్తుందా.
అది నేను కరెక్ట్ గా చెప్పలేను ఎందుకంటే పోయిన పో. క్రితమంతా క్రిత
ఆ క్రిత నెలే క్రిత నెల క్రితపు నెలనె మన ప్రధానమంత్రి గారు మరియు.
ఆ ఫారిన్ అఫైర్ల మంత్రి గారు. మరియు ఇంకా చాలా మంత్రివర్యులు కలిసి. ఇజ్రాయల్ కు వెళ్ళొచ్చారు అలాగే ఇజ్రాయల్. ఆ యొక్క ప్రధానమంత్రి బె బెంజమిన్ నెతన్యాహు కూడా మన వద్దకు వచ్చినట్టు తెలిసింది అలా సంబంధాలున్నాయి కనుక నేను కరెక్ట్ గా చెప్పలేను మనం ఏ సై ఏ వైపు ఉన్నామన్నది మనమైతే ఇప్పుడు యుద్ధంలో పాల్గొన్న పాలు పంచుకోవట్లేదు ఏమో మనం ఇంకా రాబోయే కాలంలో మనల్ని మనం. డిఫెండ్ చేసుకోవడానికి. పాలు పంచుకోవచ్చుఎమో అని అనుకుంటున్నాను. మిఇలా ఇలా యుద్ధాలను చూస్తే భయం అనిపించదా
భయం అనిపియద్దండి ఇంట్రెస్ట్ వస్తది
మీకు మీకు ఇంట్రెస్ట్ కాదు అంటే భయం భయం రావాలి కదండి అంటే ఈ వనరులు అయిపోతాయి లేదా మన మీద ఏ అనుబాంబు పడుతుందో ఏ క్షిపణి పడుతుందో ఇలాంటి భయం ఉండాలి
ఇప్పుడు ఎల్పిజీ అయిపోతే అతే మన దగ్గర కట్టెల పొయ్యలు ఉన్నాయి గూబర్ గ్యాసెస్ ఉన్నాయి ఇంకా ఎలక్ట్రిసిటీ నుండి మైక్రోవేవ్ అవైన్లు ఇం
ఇవన్నీ ఉన్నాయి కానీ అదొక్కటి అదొక్కటి కాదని ఈ రీజన్లు. ఇంకా యుద్ధం యుద్ధం ఇంకా పెరుగుతుందంటే ఇంకా చాలా. రా మెటీరియల్లు చాలా ముడి సరుకులు ఇంకా చాలా పదార్థాలు. అన్నీ కూడా ఆ ఆ దక్కినంత అంటే. చాలా చాలా రేట్లు పెరిగిపోయే అవకాశం ఉంది. ఇంకా వాటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. అందుకే యుద్ధాన్ని ఆపాలి అం వింటున్న నేను ఎందుకంటే వల్ల రెండు దేశాలు దెబ్బతింటాయి తప్ప మనకు
మనకొచ్చే వనరులు కానీ అ అవి నేచరల్ ఉ సహజ వనరులైనా ఏ వనరులైనా కొరత అవుతాయి ఒకవేళ ఆ వనరులు ఆ క్రమంలో నశించిపోయే అవకాశం కూడా ఉంది ఒకవేళ ఆ యుద్ధం చేసే ప్రాంతంలోనే అవనరులు పండించగలిగితే అలా చాలా ఉన్నాయి సరే మళ్ళీ మాట్లాడతాను బాయ్ మళ్ళీ చేయండి మళ్ళీ చే చేస్తా మళ్ళీ చేయ్ మళ్ళీ